ఆ హాయ్ అండి
హాయ్ బాగున్నారా
అవునా మీరేలా ఉన్నారు
బావున్నా
ఏం చేస్తున్నారు ఆ
ఏం చేస్తాలేేను కూసోని ఉన్నా ఆ పనులన్నీ ఇప్పుడే అయిపోయినాయి.
అవునా
ఆ మీది
ఏం లేదు
ఆ తిన్నారా
ఆ
తిన్నారా
తిన్నాం మీరు తిన్నారా
తిన్నాం తిన్నాం ఏం చేసిరు ఈరోజు టిఫిన్
ఆ టిఫిన్, టిఫిన్ ఏమి చేయమ్ మేము రైస్ రైస్ తింటాం
ఇంకా డైరెక్ట్ వంటనే చేసిస్తారా పొద్దున్నే
అవును
అవునా
ఊ
ఓ పనులు ఐపోయినాయా
ఆ
పనీలు అన్నీ పలు అన్నీ అయిపోయినాయా పనులు ఆ అయిపోయినాయి అప్పుడే అవునా
ఊ ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు ఇగో అది ఏమో అంటారు కదా రాగి జావ తాగినా ఇప్పుడే కూసున్నా
అవునా రాగి జావ తాగుతున్నారా హెల్త్ కి మంచిదిలే
ఆ రాగి జావ కాదు కాదు ఏదో అంటారు కదా అంబలి అంబలి
ఓహో
ఆ అది అంటే ఇక్కడ ఏస్తారు అన్నట్టు ఇప్పుడు ఎండకాలం కదా
అవునా
ఆ ఎండాకాలంలో ఏస్తారు అందుకోసం పొద్దున తీసుకొచ్చిండు మా ఆయన అయితే ఇప్పుడు తాగినా తాగి కూసున్నా ఆ
ఇంకేంటి మరి
ఇంకేం లేదు చెప్పాలి మీరే
ఉమ్ ఏం లేదు కదా
ఇంక మరీ ఆ ఈ అన్నము ఇంకా ఏమండిర్రు కర్రీస్
వంకాయ కర్రీ అన్నము వంకాయ కరీ ఆ
అవునా
మ్
ఒకే ఒకే
మ్
మీరూ షాపింగ్ ఎక్కువా ఇట్ మనా షాప్ ల చేస్తరా లేక్పోతే మీషో ఎజియో అవి ఉంటాయ్ కదా
ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తాన్ నేను
ఆన్లైన్ షాపింగ్ చేస్తారా
అవును
ఓకే ఓకే
మ్
మరి టెంపుల్ కి పోయాచ్చిరా ఈరోజూ పొద్దున
వెళ్లలే
టెంపుల్కి పోలే
పోలె
ఔనా
ఊ
ఇంక మరి ఎప్పుడైనా తిరుపతి కానీ ఆ కొండగట్టు కానీ ఎళ్ళిర్రా ఎప్పుడైనా
ఆ వెళ్ళిన
అవునా ఎప్పుడ్ వెళ్ళిండండి
చాలాడేస్ అయింది వెళ్లి
అవునా తిరుపతిలో మస్త్ ఉంటద్ కదా
అవును బావుంటది
ఆ మస్సు రస్ మస్సు మంది ఉంటరా
అవును చాలా మంది ఉంటరు
అవునా
మ్
ఓకే ఓకే మీరు ఎట్లా ఫ్యామిలీతొనె వెల్ ఇర్రా లేకపోతె ఫ్రెండ్స్ తోని పోయిన్రా
ఫ్యామిలీతోనే ఎళ్ళిననేను
ఫ్యామిలితొనె పోయిండ్రా
ఆ నెనూ లాస్ట్ ఇయర్ అయోధ్యా కాశీ ఇంకా అదేమంటరూ కుంభమేళా అ చాలా వెళ్ళిన నేను రామ్ఘాట్ అలా ఓయిన నెన్ తిరుగడానికి
అవునా అది అయోధ్యక్ ఓయిర్రా మీరూ
అవునూ అది మంచిగుంటద్ టెంపుల్స్ ఎంత బాగుంట్ కరల్సా
మరి అయోధ్య ఎట్ల పోయిండ్రూ మా వెేకిల్స్తోని పోయిండ్రా లేకపోతే
ఆ టవేరా టవేరాల అ వెళ్ళినం ఫ్యామిలీ అంటే మా డాడీ నేను ఇ ఇద్దరం పోయినం మా మామయ్య వాళ్లు వచ్చారు
ఓకే ఇంక వేరే వాళ్లు వచ్చిరా
తెలుసా చూడడానికి
కాలేశ్వరం మా హు ఇంకా హలో కాఫి బాగుంటది అంటున్నా అవునా
చాలా బాగుంటుంది
మరి మీరు ఎన్ని డేస్ ఉండే అటు
ఆ
ఎన్ని డేస్ ఉండే అటు
మేము సెవెన్ వన్ వీక్ అనుకుంటా
అవునా వన్ వీక్
అవును
ఓకే మరి వన్ వీక్ మరి ఎట్లా మీరు వంట చేసి తిన్నారా లేకపోతే హోట
లేదు మేము వండు కున్నం ఒక టూ టైమ్స్ తిన్నాము బయట కూడా
ఓకే
తర్వాత తిన్నాం అక్కనే
ఓకే అయితే మరి ఎట్లా ఇంటి నుంచే గ్యాసు అన్ని తీసుకెళ్ళరా రైస్
అవును అన్నీ తీసుకోపోయినాం మేము
ఓకే కూరగాయలన్నీ ఇగ కూరగాయలు ఎక్కడ అంటే ఓకే మనకి ఎక్కడ కనిపిస్తుందో ఆ మనకు ఎక్క కూరగాయలు మన ఎక్కడ కనిపిస్తదో అక్కడ కొను కోవాలె హా ఓకే అవునా
హు
ఓకే ఓకే మరి నువ్వు మస్తు తిరుగుతావు అన్నట్టు టు
ఏంటి
నువ్వు మస్తు తిరుగుతావు అన్నట్టు అంటున్నా
తిరుగుతా
ఆ అదే అంటున్నా మస్తు తిరుగుతావు
ఏంటి
ఆ అదే అంటునాను ఫ్యామిలీతోనీ మస్త్ తిరుగు తవానీ
అయ్యోయ్యో అది చాలా రోజులైంది ఎప్పుడో అప్పుడు తిరుగుతా ఎక్కువ ఏమి తిరగనులే
అవునా ఎండాకాలంలో అయితే తిరుగుతావు కదా మంచి చ్చ ఎండాకాలంలో ఇంట్లోనే ఉంటారా లేకపోతే ఏదైనా
నేను ఇంట్లోనే ఉంటా ఎక్కువ
ఇంట్లోనే ఉంటారా
మ్మ్
ఓకే ఓకే
మ్మ్
మ్మ్
ఇంకా
ఇంకా చెప్పాలండి పనులున్నీ అయిపోయినాయా
ఆ అయిపోయినయి
అవునా
అ
ఓకే మరి ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పుడు రేస్తా
ఆ
ఇప్పుడు రేష్టా
అ ఇప్పుడు రెస్ట్ ఏ
అవునా
హ్మ్
ఓకే ఓకే మ్మ్ హ్మ్ ఇంకా మరి మీ ఊర్లో మోహారం ఉంటదా
ఏంటి
మొహర్రం మొహర్రం
ఆ ఇప్పుడుండది కదా ఎప్పుడుంటదో అది
అది ఏంటంటే జూన్ జులై లో ఉంటది అనుకుంటా నేను
అవును
ఆ అదే అదే డోలా అంటారు కదా డోలా
ఆఆ
ఆ మీ ఊర్లో ఉంటదా
ఉంటది
అవునా నైన్ డేసా ఆ టెన్ డేసా ఆ
ఏంటి
అది ఎన్ని డేస్ ఉంటది
మ్మ్ అంతగా తెలిదు ఒక
టెన్ డేస్ ఉంటది అనుకుంటా అంటే నైన్ డేస్ మస్తు గ్రాండ్గా చేస్తారు
ఆ
తర్వాత టెన్ డేస్ రోజు ఏమో నైట్ అందరికి ప్రసాదం ఇచ్చి అందరు పోతారు కదా డోలా దగ్గరకి మొహ్రం దగ్గరీకే
ఆ
ఆ అందరికి ప్రసాదం ఇస్తారు తర్వాత వాళ్ళు, ఉంటా వాళ్ళు ఉంటా కదా ఆ వా అంటే కొందరికి దేవుళ్ళు స్తయి చూడు
ఆ
ఆళ్ళు టెన్ డేస్ రోజు ఉంటది కదా, అప్పుడు మస్తు ఏడుస్తారు వాళ్ళు.
అవునా
ఆ తర్వాత ఏమో ఆ డోలానే ఏమో తీసుకెళ్ళి, మన ఏదైనా చెట్టు ఉంటది కదా.
ఆ
ఆ చెట్టు మీద పెట్టేసి అచ్చేస్తారు అన్నట్టు ఆ అంటే మీ ఊర్లోనే ఉంటది కదా మీకు తెల్లేదా ఓకే ఓకే
ఆ
అవునా ఆ ఇంకా మరి
చెప్పాలి
హుమ్ ఇప్పుడు మధ్యాహ్నం తిన్లే
తిన్లే ఇంకా
మధ్యాహనం తినాల
హ్మ్
అవునా హ్మ్ ఇంకా పెళ్లి, షాపింగ్ అన్ని అయిపోయినాయా.
ఇగ పెళ్ళి షాపింగ్ ఏమి ఉంటది ఏమి ఉండదు
ఏముండదా ఇప్పుడు రీసెంట్గా ఎవరిదైనా పెళ్లి అయిందా మీ దాంట్ల.
అయింది ఇగ ఒక సిస్టర్ది
మీ సిస్టర్ ది అయ్యిందా
హ్మ్
అవునా మరి బా ఎంజాయ్ చేసిర్రా
ఏంది
బాగా ఎంజాయ్ చేసిరా అంటున్న పెళ్ళిలా
ఏదో అలా అలా చేసినాం ఇగ
అవునా మస్సు ఎగిరిర్ర డీజే డీజే ఉంటదా మీ సైడ్ డీజే తీసుకస్తారా పెళ్ళిలా.
ఔత్ మస్తు తీసుకొస్తారు మా సైడు
అవునా
హు హ్మ్
అవునా
ఆ
హ్మ్ ఇంకేంది మరి సంగతులు
చెప్పాలి
మీరు ఏమి స్టడీ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్
ఏంటి
మీరు ఏం చదువుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటున్న
నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింంది
డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా
హ్మ్
ఓకే ఓకే ఇంకా ఏం చేస్త లేరా డిగ్రీ కు చేసి ఇంట్లోనే ఉంటున్నారా
అవును
అవునా
అవునే
హుమ్ ఇంకేంది మరి సంగతులు
ఏం లేదు